ఆ
చెప్పండీ
బయట ఉన్న జాబ్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయ అనుకుంటున్నారు
బైట జాబ్ మార్కెటస్ బ బాలేదండి
అంటే మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు బాలేదని
ఇప్పుడు బయట జాబ్ మానేస్తిప్పుడు స్కిల్స్ అనేది ఏ ఫీల్డ్ అయినా పర్ఫెక్ట్ ఉంటది. స్కిల్స్ నేనుల్తేనే జాబ్
అంటే మీరు చెప్పండి ఇప్పుడు స్కిల్స్ ఉన్న వాడికి ఎప్పుడైనా ఎలా అయినా జాబ్ ఉంటుంది అంటారా.
అవును.
అంటే ఇప్పుడు ఎటువంటి స్కిల్స్ అలా నేర్చుకోవాలంటార.
ఇప్పుడు ఇప్పుడూ నీఘ్టపోలీ
టెక్నికల్ అంటే ఏంటిది నాన్ టెక్నికల్ అంటే ఏంటిది కొంచెం చెప్పారా
ఇప్పుడు టెక్నికల్ అంటే కొడింగ్. సాఫ్ట్వేర్ సంబంధించ్చి పిల్చ్చని. నా టిమ్ వచ్చేసి ఎడిటిన్ తల్ డైనిన్. కాల్ డైవిన్ ఆహ్ పాస్ బిజినెస్ ఆహ్ అవి అన్ని. సగం మంచికి.
ఆహా అంటే నాకు తెల్వక అడుగుతా కార్ డ్రైవింగ్ అవన్నీ దేనికి ఉపయోగవడ్తాయ్.
ఇప్పు ఇప్పుడు. పట్టితో సెక్టర్ లో రాకపోతే ఐటి సెక్టర్ లో ఇప్పుడు జాబ్ రాక్పోతే నాన్ ఐటీ. సెక్టార్ లో వెళ్లి బిడ్వెడ్డింగ్ చేయొచ్చు.
ఆహా అంటే మీరు మీరిప్పుడు ముందే ప్రిపేర్ కావలను. ప్రతి దానికి రెడీగా ఉండాలంటార.
ఆహ్ మనం రెడిగా ఉంటేనే. రెడీగా ఫేస్ ఉంటేనే అప్పుడు ఏలా ఉన్న.
అంటే మీరు అనడం ఇప్పుడు ఏ సిట్యుయేషన్ కైన రెడీగా ఫేస్ చేయడానికి ఆహ్ రెడీ. రేడిగై ఉండాలి టెక్నికల్ అయిన నాన్ టెక్నికల్ అయినా ఏదైనా అంటారా.
ఔను.
ఆహ్ అంటే ఇప్పుడు కో. ఇప్పుడు మనం టెక్నికల్ గా మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు. స్పెసిఫిగ్గా ఏమన్నా ఒకటే ప్ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల లేకుంటే మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చు. చుకోవాలని ఎలా చెప్తారు.
అంటే ఇప్పుడు. ముందు ఒకట డేసితో ఒక కేజీ అడ్వాన్స్గ టైపింగ్ కావాలా. అప్పుడు ఎప్పుడు నేర్చుకోవాలి.
అంటే ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయ్ జాబ్ చేస్తూ షిఫ్ట్ అవ్. అలాంటారు వేర్.
కాదు నే. ఇప్పుడు శూ పట్టిద్దారూప్పు పెట్టేదర స్టూడెంట్ అయితే అప్పుడు. నేను నేర్చుకోకపోతే బావుండు.
అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కును ఇప్పుడు ఒక ఫ్రెష్ర్ జాబ్ రావాలంటే అసలు ఏమేమి కావాలి. పోలంటార.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టిదే చిల్లు రావాలి. మళ్ళీ తమిళ్ దేశం ల బాగుండాలి.
అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎలా అని.
ఏండి.
కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు గదా.
సముదారి చిలాంతేయు. ఇప్పుడు ప్రెజెంటూ మన మన చుట్టుపక్కల చాలా మంది ఇంట్రో వాట్స్ ఉన్నారు
అంటే ఇంట్రో వాడ్స్ అంటే
ఇన్ రివర్స్ అంటే రూమ్లి ఉండి బయటికి వెళ్లకుండా పాపం బ్రష్ చేయకుండా హాల్లో ఉన్నారు.
ఇంకా పాపం బయటికి వెళ్ళి అందరితో కలవకుండా సపరేట్ కూర్చుకొని. ఇప్పుడు నాకు నాదొక్క నేని అనుకుంటార.
అవునా. ఫోను ఈ మధ్య ఇంత చాలా మంది అవుతున్నారు. ఫోన్ లో చూసి చూసి బయట రాకుండా
బయట ప్రపంచానికి తెలియకుండా మొత్తం నాకే తెలుసు అని వాడే నేర్చుకోవ ఎలా చేసిన వాలని ఇంట్రో వర్డ్స్ అంటామా
అ అంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా మనం
మన పని మనమే చేసుకునేలాగా ఉండకూడుదు అంటారా అంటే అందరుతో కమ్యూనికేట్ కావాలంటారా
ఇప్పుడు మీది ఏ తెలిసే పత్తది బి తెలుసు తెలుసు ఇప్పుడు ఉన్న ఫీల్డ్ లో ఇప్పుడు బయట వెళ్లి ఇది న్నాయి చెప్తే కొంచం చెప్తారు
అంటే ఇప్పుడు నేను ఇది పోవాల నేను ఏ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాను అంటే ఏ కు దగ్గర రిలేటెడ్ కాన్సెప్ట్స్ అలా అంటే ఏమన్నా చెప్తారంటారు
ఆ డౌస్ ఇప్పుడు కంప్లైంట్ బా బాగా అర్థమవుద్ది
ఆ
ఉమ్
అంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్ కావాలంటే స్పెసిఫక్ జాబ్ అది స్పెషఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంకా ఏమైన్నా కావాల
అప్లిటుడే కివాలి మెయిన్
ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారా
ఆ నేను ఇంటర్వ్యూ లే ముందే ఇంటర్వ్యూ అంత అంత సైజ్ వెళ్ళే ముందే ముందు అప్లిటుడే రౌండ్ ఉంటది
అంటే ఒక పర్సన్ ఇంటర్వ్యూ ఫేస్ చేయ్యాలంటే అసలు ఎన్ని రౌండ్ ఉంటాయి ఏంటి
నా తెలిసి ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ ఉంటాయి
అంటే ఆ ఆ ఆ వి విధ రౌండ్లు ఏంటి కొంచెం చెప్తారా
ముందు అప్లిటుడే ఉంటది
అప్లిటుడే
ఉమ్
అంటే అప్లిటుడే అంట ఏంటిదండి
అప్లిటుడే అంటే ఏం కాదు ఇప్పుడు మీకు కంపెనీ రావాల్సిన సిల్ మీద ప్రాబ్లమ్స్ పెడుతుంది
అంటే ఇప్పుడు లైక్ ఎంఎంస క్యూస్ బెల్ట్ లాగుంటాయా
అవును నైంట నైన్ంట పర్సెంట్ అట్లనే టెన్ పర్సెంట్ ప్రాబ్లమ్ సొలవింగ్ మెయిన్ పార్ట్స్ సంబంధించి
ఇంకా తర్వాత రౌండ్ లో ఏముంటాయి
తర్వాత రెజ్యూమ్ రెజ్యూమ్ రెస్యూమ్ ఏ బిల్ ఉంది యిఎస్
అంటే ఏ పఎస్ పెట్టి అంటే ఇప్పుడు ఫస్ట్ మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలం నెక్స్ట్ రౌండ్ లో పో అండి
ఆ సరెటెం మొదటి జూమ్ సందవత ఉ అప్పుడు ఇంటర్వ్యూ వద్ది
అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కి వెళ్ళే తప్పు ఇప్పుడు కంపల్సరిగా మనం ఫార్ములా అలా వేసుకోన్ పోలా
ఇప్పుడు చాలా మంది ఫామ్ అస్ అంటే వైట్ ఏస్తున్నారు. వైట్ ఎదో పాములు ఏళ్తున్నయి రఫరెన్నా మ మ
ఇప్పుడు నువ్వు డిఫరెంట్ కలర్స్ చూజ్ చేసుకోవాలంటారా
ఆ
అంటే ప చానా మంది నేను కూడా చూసాను. అందరు కన్ఫంగా వైట్ వైట్ వైట్ ఇకనే ఉంటారు ఎందుకనే అది
ఏందంటే వైట్ అనేది పీస్ అంటారు ఒ పంట ప పీస్ అంటారు. పంట ప అంటారు
అంటే ఇప్పుడు మనం వైట్ డ్రెస్ చేసుకుమనప్పుడు కొంతమంది ఇంటర్వ్యూస్ ఏమంటారంటే నువ్వు వైట్ షర్ట్ ఎందుకు వేసుకున్నా అడుగుతారంట కదా
ఆ ఓసారి అజేవల్ల తో
ఆ అప్పుడు మనం ఎలాంటి సమాధానం చెప్పాలంటారు.
అప్పుడు చాలా మంది ఫ వాళ్ళు ఫ్యాన్ ఇండియా పర్పస్ అనింది ప్యానిక్ అవ్వకుండా సో ఫస్తు బ్రీత్ తీస్కొని ఆలోచించి అప్పుడు సమాధాన ఇస్తే బాగుంను
అంటే ఫస్ట్ ఆల్ ఏ క్వశ్చన్ ఏద ఏదైనా మనం ప్యానిక్ అవ్వకూడదు. బీ కామన్ అన్నట్టుండాలంటారా
ఆ
అంటే ఇంగ తర్వాత ఇంకా మైండ్ లో మనం సపరేట్ సెంటెన్స్ ఫామ్ చేసుకో ని చెప్పాలంటారు.
ఆ
ఇంకా ఇంకా మళ్ళీ కొంతమంది ఏమంటారంటే అవుని ఇక్కడ లేని స్కిల్ కూడా రెజూమ్లలో మంచిన్ చేస్తారు కదా.
ఆ
ఇప్పుడు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి.
ఇప్పుడు చాలా మంది రెజ్యూమ్ లో చేత్ అని అంతు ఉన్నారు హెల్త్ ఇషుస్ ఉంటే మనదే ఇబ్బంది ప్రాబ్లెము
ఉ అంటే మనం జాబ్ డిస్క్రిప్షన్ చదివి దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవాలంటావా.
ఆ అవును
ఆ చెప్పండి
ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపెనీ కంపెనీ వచె డిటేల్స్ తీయాలి.
ఆ అంటే ఇప్పుడు మనకి దాన్ డీటెల్స్ ఐయని ఎక్కడ ఎక్క నుంచి ఫైండ్ అవుట్ జేష్ కోచ్చు
ఉప్పు చ ఉపుల్ చాలా ఓ కొత్ తు ఓచ్చేశాయి ఏదో ఏవో
తయా
ఆ ఓపెన్స్ ఫి ఓత్తున్నాయి ఈ మధ్య
ఆ
దానితో చెక్ చెతే వెంటనే వొత్తయ్ నేను
అంటే ఇప్పుడు ఆ కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఓచ్చేస్తాయా.
కంపెనీ మొత్తం డీటెయిల్స్ రాకుండా మనం మన ఓయ్ కంపినీయో మనం కంపిణీ కోనాన్ నంట్ టెలట్లేదు గదా
అంటే ఇప్పుడు కౌన్ ఒక ఇంటర్ వ్యూల అంటే ఒక ఇంటర్ ఫేస్ చేశే పే పర్ సన్ కావ్ ల్ సిన్ డీటెల్స్ మటుకు ఉంటాయంటారా
ఆ ఔన్
ఆహ్ ఆహ్ హ ఇంక్ కా ఇంకా అంటే ప్రతి కంపనీకి టైమింగ్ చాలా సేమే ఉంటాయా మీకు తెల్ సినంత వరకు
వర్ కింగ్ అవర్స ఇంటర్వ్ అవర్స్ ఆ వర్ కీన్ అవర్ సు చెముండవ్
ఆ
నువు ఉమ్ ఇప్ ట తంపినమ్ మన్ తో తంపినీ టోంటి ఫోర్ అవర్స్ కీ వర్ క్ ఔతనే ఇన్ కమ్ జన్ రేట్ ఔతుందని అని
ఆ
చాల్ కంపనీస్ టోంటి ఫోర్ అవర్సు వర్ క్ చేయితయి
అంటే ఇప్పుడు టోంటి ఫోర్ అవర్ టోంటి ఫోర్ అవర్స్ వర్ ఎసే కంప్ నీలు అంటే కొన్ కొంతమంద్ అంటు యమ్ మేన్స్ కీ కంపనీ అంటే ఏంటిది ప్రొడక్ బేస్ కంపనీ అంటే ఏంటిస్ సర్ విస్ బేస్ కంపనీ అంటే అయ్ అయ్ ఇంటే డిఫ్ ఎంట్ డిఫ్ ఎంట్ ఉంటయి అన్ని
పోడక్ట్ బేస్ కంపనీస్ అంతే కోడు ఆ అదే దాన్ తంపినీయుంటే
సరే సరే థ్యాంక్ యూ అన్ మీ ఇన్ ఫర్ మేషన్